నమస్తే అండి. హలో వినిపిస్తుందా నా వాయిస్
నమస్తే అండి చెప్పండి.
నాకైతే ఒక కోరిక ఉంది ఏందం టే అది అయ్ అయ్ ఈ అన్నమయ్య మూవీ చూస్తున్నారా మీరు
ఆ చూసాను అండి.
ర
చెప్పండి.
ఆ మీరు ఈ ఆ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మూవీలోనా జో అచ్చుత అనే సాంగ్ వస్తుంది గుర్తుందా
ఆ గుర్తుందండి నా ఫేవరెట్ అది కూడా
ఆ ఆ సౌంగ్ ఈ ఈనెవరబ్బా ఎస్ పి బాలసుబ్రమణ్యం
అవునవును
మోన్లీ ఒక అర్ టూ లిరిక్స్ లైన్స్ మాత్రమే పాడినారు
అవునవును
ఆ అంటే నేను ఆ పాటనైతే ఫుల్ గా ఎక్స్పెక్ట్ చేశాను ఒకవేళ ఆయనే ఉనింటే ఇప్పుడు ఆయన నోట్లో నుంచి ఆ ఆ సాంగ్ ఎక్స్పెక్ట్ చేసేదాన్ని ఫుల్ సాంగ్ ఆ అంటే ఎవరు పాడినా అది ఫుల్ఫిల్ చేయలేరనమాట ఆ వాయిస్ ఆయనది
పాడొ చ్చు కాని ఆయన పాడు పాడలేమో వాళ్ళ వాళ్ళ అబ్బాయిది కూడా సేమ్ వాయిస్ ఏమో అండి తెలియట్లేదు
ఆహా! ఉన్నయి.
ఆ
ఓకే ఓకే
ఆయన వాళ్ళ అబ్బాయిది కూడా సేమ్ వయిసే అండి మామూలుగా ఇప్పుడు పాడితే సేమ్ అలానే ఉన్ పిగో పిగో ఎస్సీ వ
అంతే ఆ ఆయన వరకు ఈ మెసేజ్ చరలా కదా
హ అవునండి
అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఈ జి వచ్చి తనంద ఫుల్ సాంగ్ పాడాలని
ఆ అంటే ఇవి వచ్చేసి అన్నమయ్య గారు
నాకి తన్నాలో
పాడి కొ నుంచి కొన్ని ద వి సాంగ్స్ లేసారు
అవునవును
ఉ అలా ఆ అంటే ఆయ ఆయన అన్నమయ్య గారు వా స్వామిని వెేంకటేశ్వర స్వామిని దలుచుకుంటూ రాసిన సంకీర్తనలువి
జాము
ఆ ఆ సంకీర్తనలు పూర్తి ఉందో మరి ఇంతే ఉందో తెలియదు మ
ఆ అవునవును
ఆ ఏ మేబి అంతే ఉండచ్చు ఏమో అని నేను అనుకుంటున్నాను
హె హే ఆ మీకు ఎవైనా అన్నమయ మూవీలో ఫుల్ సాంగ్ ఏదైనా ఇష్టమా?
నాకు అన్ని సాంగ్స్ ఇష్టమేనండి చాలా బాగుంటాయ్ అన్నిను ఉమ్ హమ్ లాస్ట్ క్లో ఆయన అంటే ఉమ్ వెేంకటేశ్వర స్వామి నడ్ చోచి నాకు ఆ నాడ్ తుర్చి ఆ ఈన పాడే పాట ఆయన బడతారు కదా, అది అది చాలా బాగుంటుంది అసలు
అ ఆ సీనే అసలు హైలైట్ అది
అవునండి
ఆ నక్ నాకైతే ప్రజెంట్ వెంకటేశ్వర స్వామి ఎట్లా ఉంటాడో మనకు తెలీదు. కానీ మనం చూడాలనుకుంటే డైరెక్ట్ ఆసుమనేసన్ వేషాలు చూస్తే చాల ఈ ఇంకా రియల్ గా వెంకటేశ్ స్వామి గుడి ఇనాలాగే ఉంటారేమో అన్నట్టు అనిపిస్తుంది మనక్
అవునండి చాలా అసలు ఎంతా ఆ అంటే వాళ్ళ అప్పట్లోనే నిర్ నిజంగానా హైటు మనిషి
ఉమ్
బా దొరకరు
కని మరి హీరోయిన్స్ అంతా అంటే మన ఫిక్స్ అయిపోలేం మైండ్ లో కానీ, ఆ సుమన్ మాత్రం అబ్బా
అవునండి చాలా బాగుంటది అంటే కొంతమద్ ఆ కొంతమంది వీళ్ళే వీళ్ళు ఉంటారు అన్నట్టు ఉంటారు కదా
అవున్లేండి
ఉమ్ అవును అండి
ఆ అదే చాలా బెస్ట్ మూవీ ఆ దానికి ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కు
అవును ఇప్పుడు కొ ఇప్పుడు మనకి రామ్ కుండలా ఉంటాది కదే హు ఊ కృష్ణుడు ఎలా ఉంటాడు తెలీదు. కానీ అప్పట్లో అన్న ఆ వెం ఎన్టీఆర్ ఎన్టి రామరావు గారు ఆ నా యాంగ్ చేసిన అన్నిట్లోనూ ఆయన దేవుడు లాగానే కనిపిస్తాడు మనకి.
అవును అవును ఆయన
అసలు అవును ఆయనకి చూస్తే నిజంగా అరే రాముడు అంటే ఇలానేనేమో ఆయన ఫోటో మనకు తెలియదు. కాబట్టి ఇలానే ఉం ఉంటాడేమో అన్నట్టు ఉంటాడు.
అవునవును
హ్మ్
అంటే ఆ మీ అ మీకి ఇప్పుడు సడన్ గా ఏ దేవుడన్నా కనిపిస్తే ఏం కోరుకుంటారు తొందరగా.
ఉ నేనయితే ఏం కోరుకోనండి అంతా అంటే ఇప్పుడు అందరు ఈక్వల్ గా అయిపోవాలని కోరుకుంటా. అంటే ఇప్పుడు పేదలుగా ఉండకూడదు. రిచ్ రి ముద్దుగానే వండుకోకుండా అంతా ఒకేలాగా ఇప్పుడు ఎవరు ఎవరిని అడిగి పొజిషన్ లో ఉండుకోకుండా ఒకర్ని చూసి ఇంకొకరు వే అండే లాగా కాకుండా ఆ అదే మనకి ఇది లేదు. దో అనుకోకుండా వాళ్ళు ఎట్లా ఉన్నారో వీళ్ళ లో అట్లా ఉండాల
అవునవును
ఎందుకంటే ఇప్పుడు వాటిదే కదా. చూస్తుంది అండి జనాలు ఇప్పుడు చూడు ఆ ఒకరిని చూ సి అదే మనకు అది లేదు అనుకో అనుకుంటుంటారు వాళ్ళు. వీళ్లు జు వీ ఇల్లు మన మనకే ఎక్కువ ఉంది అన్నట్టు వాళ్ళు.
అవును
పైన రిచ్చి వాళ్ళు ఉంటారు. పూరు ఉంట కాదు అట్లా లేకుండా అందరు ఈక్వల్ గా ఉండాలి. ఆ అప్ ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు కదండి.
హ్మ్
అదే అది కోర్కుంటా నేను
అవునవున నే అదే ఆ అదయితే కోరుకోవాల్సింది కఖచ్చితంగా
ఆ
ఆ మెయిన్గా అంటే తొందరగా అంటే మనకేఏం గుర్తురావివి మనం ఒకవేళ మనకి కనెక్
గుర్తున్నావు కానీ నేను ఏమో అందరు అందరు ఒ ఒకే లాగ ఉండాలని అది ఒకటి ఎవరు ఎవరు కనిపించినా కనిపించపోయినా అది ఒక్కటి ఉంటుంది
ఆహా అవునులెండి ఆ ఆ అంటే నేను ఒక స్టోరీ న్న అంటే పాండురంగ స్వామిది అదయ్య అయన రమ్మన్నా కూడా ఆయన వెళ్ళలేేదు కదా ప వెళ్లింటాడు కదా అవును వెళ్ళింటాడు
అ అంటే కొంతమంది అప్పట్లో ఉండేటోళ్ళండి ఐ ఋష్ లు వాళ్ళు తపస్సులు చేసుకుని దేవుళ్ళని ప్రత్యక్షం చేస్ ఏది ఇప్పట్లో అంత భక్తి తెలిదు అంతగా మనం చేయలేరు కూడా అంతగా కట్నాంగా
అవునవును
హ
అప్పట్లో అంటే పిచ్చి దేవుడు అంటే పిచ్చి
అవును అంటే వాళ్ళకి ఇంకొక ఇంకొకటి లేదు అంటే ఆయన హోమాలు అప్పట్లో అట్లానే చేసది వర్షాలు రాకుండా హో చేసేటో ఏ ఏద కున్నా మనము ఆయన్ని స్మరించు కొడం గాని. పూజలు చేయడం గాని. భజనలు. అన్నీ ఎక్కువ ఉండది. ఇ అప్పట్లో ఉండేది కాబట్టి అంత సత్యంగా ఉండేది.
హమ్
ఇప్పుడు ఆబద్దాలు ప్రతిదీ ఆబద్దాలు ఎక్కువైపోయినాయి. జనాలకి ఈ. ఈ మొబైల్స్ చూడ్డం అవి ఇవి. మొత్తం అదర్ ఆక్టివిటీస్ ఎ కోవైపోయినై డివోషనల్ కంటే
అవునవును
ఉమ్
ప్లేస్ లో ఉండి మీకు ఒకవేళ దేవుడు ఛాన్స్ ఇస్తే నాతో అంటే లాస్ట్ లో మనకి ఎండ్ ఆఫ్ ద మూవీ లో రమ్మంటడు కదా ఆయనతో పాటు. టు ఆ మిమ్మల్ని అలా రమ్ అమ్మంటే మీరు వెళ్ళిపోర ఏం ఆలోచించు.
నేను వెళ్ళనండి.
ఉ హు.
మనం చనిపోయిన తర్వాత మనకి. ఎలాంటి కోరికలు ఉండ. కూడ్తిన్న.
అవునవును.
మనము ఎక్కడ బోయినా ఓకే. ఇప్పుడు నరకానికి పోయె అది ఉండి ఆయన పిలిచాడానీ మనం మోక్షం తీసుకోలేం కదా. మనమే అనుభవించాల్స్ మనమే అనుభవించాల
హుమ్
అని నేను అనుకుంటున్నా ఇప్పుడు స్వర్గానుకున్నా ఓ నరకానుకున్నా ఓకే
అవును
అది మనం చేసిందే మనం ఇప్పుడు మనం ఇక్కడ ఉండి చేసినే ప వాటికి సంబంధించి మనం కదా పనిష్మెంట్ సో అప్పుడు మనము తీసుకు కుంటేనే మనది లైఫ్ ఫుల్ ఫిల్ అయి పోతాది
అవునవును లేండి
అ
కరెక్టే అని మీరు నమ్ముతున్నారా
ఆయన చేశాడు కదండి అంటే ఆయన పూర్తి ఆయనకు చేయాల్సిన అంత భక్తిలో ఆయన ఉన్నాడు కదా
ఉ
ఆయన్ ది అలా సాగిపోయింది అనమాట అంటే ఇప్పుడు ఇంకా ఆయనకి దేవుని స్మరణ ఆ తప్ప ఇంకొకటి ఆయనకు లేదు ఆయన పాపాలు పాపాలు కూడా చేసింటే దేవుడు వచ్చేటోడు కాదు కదా
ఆ అదిే కరెక్టేఏ
హు ఆయన చేసిన పుణ్యాలని బట్టి ఆయనకు దేవుడు కనిపించాడు దేవునితో
ఆ కనిపించినాడు హు
దేవుడు వచ్చారంటే ఆయన ఎం ఎంత భక్తుడు అయిండాల ఊ మనం ఆయనతో పోల్చుకోవడం మంది తప్పు
అంతా చాలా పెద్ద కొద్దిగ కూడా కాదు ఆ ఆ అంటే చాలా మంచి మీరు స్టెప్స్ ఎక్కేటప్పుడు అట్లా ఫీల్ అయినార ఎప్పుడైన ఇప్పుడు అన్నమయ్య ఎక్కుతుంటే
అవునండి అంటే మనకి ఎంతో కొంత అదృష్టమే కదా అనుకోవాలి మనం ఇప్పట్లో ఆయన నడిచిన మార్గం గాని
అవును
స్వామి స్వయంగా దిగ వచ్చిన మార్గం గాని
అవునవును
ఉ అది మనమా అంటే ఆయన వచ్చిన ప్రదేశంలో నడుస్తున్నాం అంటే మనది అదృష్టమే కదా
అ ఆన్ హు అవును
హు
చాలా లక్కీ పర్సమీ అయిఉండాలి మనం అక్కడికి పోవాల్ల అది చూడాలన్న అ
ఆ స్ట్రగల్ల్ కదా ఫస్ట్ ఆయ్ న్ని చుడాలం అే ఫస్ట్ స్ట్రగల్ చేసి నువ్వు పైకి పోవల్
అవును ఆ మీరు నమ్ముతున్నారా ఇప్పుడే కాకుండా ఇంకా ఫ్యూచర్ లో ఎన్ని తరాలు మ న కూడా ఆయనకు అంతే భక్తి ఉంటుంది అం టైమ్ పడుతుంది దర్శనానికి అని ఏమన్నా లం
ఆ నమ్ముతున్నానండి ఎందుకంటే ఇంకా ఎక్కువ అవుతుంది గాని ఆయనకు తగ్గట్లేదు
ఇంకా ఎక్కువ అవుతుందని తగ్గట్లేదు అంటార అంటే మనం పాస్ట్ లో అప్పుడప్పుడు ప్రజర్ కాకుండా మనం పాస్ట్ లో కూడా అంతే టైం పట్టేద లేదా అందరు తొందరగా దర్శనాలు చేసుకొని వెళ్ళిపోయేవారా హ్మ్
సిస్టమ్ లేదండి అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు అప్పుడు టాప్స్ అని లేదంటే ఇప్పుడు స్కరన్ట్ అంటే స్కానింగ్ ఆల్ స్కాన్ చేసే మిషన్స్ గానీ అంటే జనరే చెస్ చేంజ్ అయినం చేంజ్ అవ్వడం వల్ల
హు
ఇప్పుడు ఊరికే తోసేసిొళ్ేటళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోయేటోళ్ళు ఇప్పుడు కంపార్ట్మెంట్ లోకి వేసి వాళ్ళని ఒక అంటే ఒక క్రమ పద్ధతిలో వాళ్ళని క్యూ లైన్ లో ఎల్ పంపిస్తున్నారు అప్పుట్లో ఊరికే ఎల్లెసేటోళ్ళు చూసేతరా
ఇప్పుడెల్త
ఆ
ఓకే అండి
ఓకే